వస్తదండి అబ్బాయి హలో హలో హలో ఏం జేస్తున్నారు? ఏం లేదమ్మా. ఏం లేదు.
ఏం కూరా?
కూర చేప కూర
చేపల కూరన
ఆ
కూర
ఆ తిన్నారా
ఉమ్ తినలేద్ ఇప్పుడే కూరుండుతున్నా
ఉమ్
తుందా మీకేళ్ళి వర్షం పడుతుందా
లేదు బడట్లేదు ఆ
మరి మాకెళ్ళెంది మబ్బుగుంది
ఏమో మరి
మబ్బు మబ్బుగుంది ఒక తుఫాన్ లెక్క వచ్చింది గాలివాన లెక్క రెండు చినుకులు పడ్డయి మెల్ల మెల్ల మెల్లగ ఆ ఆ ఆహా హాస్టల్ నుంచి ఎప్పుడొచ్చినవ్ మరి
ఇప్పుడే వచ్చిన
ఎన్ని రోజులు హాలిడేసు
నాలు రోజులు
నాడు రోజులా మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్లేది
ట్వంటీ థార్డ్కి ట్వంటీ థార్డు
ఉమ్ హూ ఇరవై మూడో తారీఖా మళ్ళీ ఎలా చదువుకుంటున్నావ్
చదువుకుంటాను బాగానే
అవునా మీకు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా
ఆ తీసుకెళ్తున్నారు అక్క
అంటే నెలల్లో వారానికి ఎన్నిసార్లు తీసుకెళ్తారు
నెల మొత్తం తీసుకోపోతారు మూడు నెలలు
నెల మొత్తం తీసుకుపోతారా మ త్రీ మంత్స్ పోవాలా ఆ అంటే ఏ హాస్పిటల్బ్బా గవర్నమెంట్ హాస్పిటల్ దన్న ప్రైవేట్ హాస్పిటల్
గవర్నమెంట్ హాస్పిటలె
గవర్నమెంట్ హాస్పిటలేనా
ఆ
సరే సరే మీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ
ఉన్నరు పది మంది దాక
కదిప్పుడు నువ్వు బాగానే డ్యాన్సు లు చేస్తున్నావు కదా
ఆ ఉ
దేనికి అంటే ఏం పెట్టుకున్నారు హాస్టల్లో
బిఎస్సి నర్సింగ్
నువ్వ బిఎస్సి నర్సింగ్ చదువుకుంటున్నావులే మరి డ్యాన్స్ ఏసేటప్పు ఇప్పుడు ఏం ఫంక్షన్ పెట్టుకున్నారు హాస్టల్లో అంటున్నా
ఫ్రెషర్స్ పార్టీ
ఫ్రెషర్స్ పార్టీనా
ఆ
వెల్కం పార్టీ లేదా
వెల్కమ్ పార్టీ కూడా ఉన్నది ఉ
నీ ఫ్రెండ్స్ పేరేంటబ్బా
మా ఫ్రెండ్స్ పేరు శ్రవంతి ప్రియాంక, స్నేహ, జోష్నా, వర్షిణి ఆ
వాళ్లది ఏ ఊరు మరి
వాళ్లది ఖమ్మం
ఖమ్మమేనా
ఆ ఒకరి ఇద్దరిది ఖమ్మం ఉన్నది ఒక ఇద్దరిది హైదరాబాదు ఒక ఇద్దరిది
అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ అమ్మాయి మహబుబా హాస్టల్లో చదువుకుంటుందా
ఆ
హలో హైదరాబాద్ అమ్మాయి హాస్టల్ లో చదువుకుంటుందా ఆహా అంటే మీకు ఫ్రీ సీటా లేకుండా ఏమైనా ఆ డబ్బులు ఇస్ న్నార
ఫ్రీ సీటే
అంటే మీరేం కట్టడం లేదా డబ్బులు
ఏం కట్టొద్దు ఫస్ట్ లో ట్వంటీ థౌజండ్ కట్టాలి
అంటే ఫస్ట్ అంటే ఎప్పుడు
ఫస్ట్ జాయినింగ్ అయినప్పుడు
జాయిన్ అయ్యేటప్పుడు ట్వంటీ థౌసండ్ కడితే చాలు ఇంకా తర్వాత హాస్టల్ ఫీజు మీరే కట్టుకుంటారా లేకుంటే
ఫుడ్ ఫీజు నెల నెల ఫుడ్డు ఫీజు నెల నెలకి ఉ
మంచిది మంచిది మరి బిఎస్
ఉ
చదువుకుంటూ నావు
రెండో సంవత్సరం ఉ ఆ హలో
బిఎస్సి నర్సింగ్ ఎన్ని ఇయర్ చదువుకుంటునావు
రెండో ఇయరు రెండో సంవత్సరం ఆ నా అల్లు నెల
ఎన్ని ఇయర్స్ చదవాల
నాలుగు సంవత్సరాలు చేయాలి
చలో
ఆ
మీీ అమ్మ నాన్న పేరు తీయాలి
తీయాల
అంటే మంచిగా చదివి జాబ్ తీసుకోరావాలంటున్నాం మీ అమ్మ నాన్న పేరు తీయాలంటే తీయాల అంటును
ఆ ఆ హ
హలో మీ దే ఊరు
మాది డోర్నకల్
నువ్వు గంటకి ఒక మాట మాట్లాడుతున్నావు ఏంది తొందర తొందరకి మాట్లాడడం
రాదు మాకు
నిమ్దిగా మాట్లాడకూడదు ఒక తొందర తొందరగా మాట్లాడాలి స నీకు అంటే హాస్పిటల్ తీసే హలో